ఇది లాస్ట్ నీదిేన్నిండవు చెప్పు
నా వైపోన్నయి
మూను అన్న మూను
ఇకా వాడు చెయ్యాలంటే వాడు ఎప్పుడు చేస్తాడో ఏమి ఇంకా దాంటా పై ఫై్యినా ఏంత
కష్టందా
ఏమోలే ఎన్నయితే అన్నీ
అ ఎంతవరకు టైం ఉంటుందని అంటే రీసెంట్గా వచ్చు న్యూ ఇదే న్యూ టాస్క్ వచ్చిన వాళ్ళకి కూడా సేమ్ డేట్ టైమింగ్ ఎట్లాని అడగి సార్ ఇప్పుడు ఇడిపోతా నా ముందర ఒకటి చూసింటాను అని
ఆ
వాడ ఒక్కడ పోతారు తెసా వాడు వాళ్ళ ఫ్రెండ్స్ అంటే మన ఫ్రెండ్స్ ఉండళ్లే కూడా లేదు నాక అైతే ఎన్ని సాల్యషన్ ఉంట ఒకక్కడ మషి మళ్ళ ఎవరు ఉన్నారు
నాకు అట్లా బ్రతకాల అంటే ఎంత ఇష్టం
నాక అయితే ప్రాణం నిజంగా నేను డిప్లమాలో నిజ చె ంటే సున్ అంటేను లోన్లీగానేయింది న్నాడు నేను కూడా అంటే కొంచెం బాగా ఉండిందింటే మేము ఎప్పుడు ఫైనల్ ఇయర్ లో ఉన్నాం ఫైనల్ ఇయ లో ఒక సిమ్ అది కూడా
ఆ ఒక్కద నాకు ఎక్కువ మందితో మాట్లాడాలండి అంటే ఇష్టం ఉండదు ఒక్కదాన్న ఉంటే సంతోషంగా ఉంటా నువ ఇష్టస్తా మంచిగా ఉంటుంది నాకు
ఫస్ట్ చిన్నప్పుడు చిన్నప్పుడుగా డిప్లొమా సెక్ సెడ్ ఇయర్ వరకు అనుకో డిప్లలోమా కూడా అవసరం లే ఒక వన్ ఇయర్ బ్యాక్ కూడా వన్ ఇయర్ బ్యాక్ ఈ కాలేజ్కి రాక ముందు వరకు అనుకో కాాలేజ్ రాకు ముందు వరకు నాకు నేనా మా పడుకుంటా
అయ్యో నే చాలా సార్లు చూస్తాలి పాపముని ఉ చూసా
ఆ మిందలే
అట్లే ఉండాలి తెలుసా ఆహా అట్లా ఉంటే అదే నువ్వు నీలో నువ్వు మాట్లాడుకు కుంటే ఒకటి పక్కన ఒక మనిషి ఉన్నా కూడా వాళ్ళు నీళ్ళ నీళ్ళ ఏదో చేతను తుప్పుతూ మాట్లాడుతుంటా ఆ ఏంది మనిషి అనుకుంటే అండి కొత్తలో నేను
మనం బయట వెళ్నామనుకో అప్పుడు కూడా నాకు నాకు వద్ది నేనే థాట్స్ ఇచ్చా మెడల్ తిప్పుకుంటాడు అంటు బాగుంటది బాగుంటదింటే బా అంటే నాకు అట్లా లోన్లు ఏమి ఉండని తెలుసా నాకు ఎప్పుడు లోన్లు ఫీలింగ్ రాలేదు ఒక్కనిని నేను నిజం చెప్పాలంటే చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి ఏంకా ఒక ఒక టై ఒక టైం నుంచి అంటే మనకు ఊహ ఊహ తెలిచినప్పుడు అప్పుడు ఆ టైం నుంచి త బావను ఏంటంటే మనం ఒంటరిగా బతకాలి అంతే ఎవ్వడొద్దు
నా కూడా అట్లా నాకు అట్లా ఇంట్లా ఫ్యామిలీ తో బాగుంటా ఫ్రెండ్స్ అంటే ఒకరు ఇద్దరు అంతే నాకు ఫ్రెండ్స్ ఎక్కువ ఇష్టం ఉండదు ఇంకా నువ్వు వచ్చినప్పటి నుంచి నాకు అసలు నువ్ ఒక్కడు ఉంటే చాల ఫ్రెండ్స్ అవసరమే లేదని అనిపిస్తుంది
నా ఫ్రెండ్స్ ఏంటా ఇంట్రెస్ట్ ఉండదు నేను ఈడు ఉన్నప్పుడు కొంచెం అంతో ఎంతో ఎందుకంటే
అ నువ్ ఫ్రెండ్స్ కి ఎక్కువ వాల్యూ ఇస్తావ్ అది తెలు వస్తుంది
నువ్ అనుకున్నావు అంతే ఇడన్నందుకు ఇస్తాం నీకు అర్థం కాట్ నేనున్న ప్లేసుస్నిట్టిస్తా నే ఇంటికి పోతే అసలు నిజం చెప్పాలంటే మా వాళ్ళకి ఫోన్ కూడా నేను వాళ్ళు నాకేం ఫోన్లుజేయరు
మేము అంతే
చె మీరు అట్లీస్ట్ నార్మల్గానే ఒక వన్ వీక్ ఎట్లయినా చేసుకుంటారు మేము అట్లా కాదు పన్న ఉంటేనే చేస్తాం అట్లా ఉంటుది అ అట్లుంటాం మాది మెయిన్ థింగ్ ఏంటంటే అంటే ఈ చన్నప్పుడు బాగున్నాం అనుకో వాళ్ళకి ఒక మెమరీస్ అంతే బాగా మెమరీస్ మెయిన్ మెమరీసే చూడ జ్ఞాపకాలే మనం ఏం లాస్ చివరి వరకు ఏం సాధించామంటే జ్ఞాపకాలు మంచి జ్ఞాపకాలు అంతే మనిషి ఉన్నా లేకపో ఒక మనిషి ఉన్నా లేకపోనా మంచికి జ్ఞాపకం చాలు డబ్బులు బాగా పేర పెట్టుకోవాలి ఇడ ఇది ప్రకృతి పక్కన ఒకటి ఏదో పడుతుంది బట్టల షాప్ పెడుతున్న బట్టలు షాప్ బరింది
వ్యాపకృతి
స
హలో
హ
ఎందు కాటి చూస్తుిన ఫేవర్ వాళ్ళు
ఎవరు ఎవరు నాకు తెలీదు్ వచ్చిన ర చూసుకుంటూ పోతుంటే నేను చూస్తా
ఒకసారి ఏమైంది చెప్పు నువ్వు నేను
పించిందిదా అప్పుడు ఇ ముందరనేది రోడ్డు ముర దాని కింద ఏదో హోటల్ షాప్ ఓపెన్ చేసినారు
ఆహ
అందుకు
తిరుపతి వెస్ట్ సైడ్ అన్ని ఏదో ఒకటి ఓపెన్ చేశారు కదా అక్కడ ఆఫర్లు ఉంటాయి మంచిగా ఈ
లోపలు లోపలు వాళ్ళు తాయ ఉన్నారు
ఆ
ఏంగదలే
అ భయమ తత
ఎందుకు
వద్ద అట్లా వాళ్ళతో చూర్కా
నాకు్రు నైట్ తాయినళ్ళు ఎవరని కనిపానంక నా దగ్గర వరకు అట్లా పోతా ఉన్నారుారంక ఫిక్స్ అయ్య ఉంటా వాళ్ళు ఏమన్నా ఇన్ కేేస్ వాళ్ళ కత్తి తీసి నా దగ్గరకి వచ్చేట్లా ఏమన్నా అడుగుతారా మాట్లావి వెంటనే నిన్న జిప్పు నిేన్నను మోసం మలీ ఇంట్ పైకి వేసుకుంటాలి త ప్లేట్ ఇట్ సంటదని ఇట్లా జిప్పు తీసా చెెల్లు జోలి పెట్టడం ఏదనా రాలు పట్టంటే కోటు తరిగెత్తం అంతే ఇంకా అంతేల్సింది మనక ఏం చెయలేం చెల్లి ఇంపార్టెంట్ మనకి చెల్లు నా చెల్లు న అంత కష్టపడికునని నాకు మాత్రమే తెలుసా ఇంట్లో రూపాయయి డబ్బులు ఇప్పసుకో తెలుసా మా అమ్మతో నేను కష్టం అట్లా నిజం చె తున్న ఇరవై వేలు చంపాలంటే నాకు ఆ టైం లో లోకజ్ఞానమే లేదు నిజం చెప్పలాంటే అట్ బైటికి పోతే ఎట్లా బత్ కూడ తెలిదు ఆ టైం లో నేను వెళ్లిపోయి ఇంకా బతుకసావు అన్నట్టు బతికేసినడ అక్కడల్ల ఇక్క
ఎక్కడా నాకు తెలుసు చూవి నాగే ను్వు చేసిన కష్టం అంతను చెప్పకపోయి కొన్ని కొన్ని తెల్
అంతేమి ఉండదు లే కాని కష్టపడదా కష్టాన్ని షేర్ చేసుకున్న అంతే కష్టపడ్ అంటే ఇష్టం ఉండదు నేం చెప్పేది అదే ఓవర్ అక్షన్ ఎం చేయట్లే లే మామూలు చెప్తున్నా అయినా నేను ఎవరి కోసం కష్ట పడిన నా కోసమే కదా
పాపం నేను కష్ట పెెట్టద్దు అనుకుంటా ఒక్కొక్కసారి
మరి రికార్డులన్న రాపి్ మూడు ఉంన్నాయ్
రాసిస్తున్న కదా ఓవర్ చేయకు హు నీనిచ్చాక బాగున్నావ్ కదా జోగి నువ్
బాగుంన్న అంటే ఒక తోడు దొరికిందనే ఫీలింగ్ అంతె
అంతేనా నేను నేన్ను బా చూసుకుం పక్కన
పోయిన నినేం చేయలే నినే ఇగ నాక్ గేముంటది అంటే ఫిజికల్ అవన్నీ ఇంకా నార్మల్ అన్ కా అది మామూలే అవన్ని
ట్టలా నీకు నేను బాగా చూసుకుంటున్నా కదా అని అడిగా
హు అట్లన్టావా
ఏ హే ఎం మాట్లాడ్ త్తవో నువ్ స్వామి
అదేనక్ ఆర్ ర్ధం కాదు నిజంగా చిన్న మెదడు చికిల్నాట్టు అపిస్తుాది ఒకొక్కసారి నా బ్రెయిన్ పనిచెయదు ఒకొక్ సరి
అది అందరికి తెలుసు
ఒకసారి ఉన్నట్టు ఒకసారి ఉండలేను తెలుసా
ఆ మా ఊర్లో సూర్యుడున్న చూడొచ్చు తెలుస దగ్గర నుంచి మా ఇంటి దగ్గర నుంచి మా స్నాపులు పెడదాం అనుకుంటానా నేను
రావు బ టీ రాదు పెట్టాాల
నేను పెట్టలేని నాకు రాదంత అండగా పెట్టినా
హ
మా ఊరుక వస్తే బాగా ఎంజాయ్ చేయొచ్చు అంటే టౌన్ లో పెరిగిన వాళ్ళు
ఎందుే చెప్పాలి టౌన్ లో ఉన్నవాళ్ళు సిటీని ఇష్టపడతారుా టౌన్ లో ఉే వాళ్ళు పలూని ఇష్టపడతారు పలూరులో ఉళ్ళ సిటీని ఇష్టపడతారు సిటీ లైఫ్ అయితే బాగుంటది ఎంత బాగుంటందంటే మనం ఒక వన్ వీక్ ఉండాలి అంతే తర్వాత బోరు కొట్టేస్తుంది న్నో ప్రాబ్లమ్ వ స
కష్టాలే ఎక్కువ ఉంటాయి సిటీలో ఉంటే
అ
క చాలా ఎక్కువ ఉంటాయి అవ్వంటా రూమ్ రెంట్ల అంటా అవ్వంట సైబంటా
కష్టాలు కాదు నువ్వు బతికే బతుకు సంబంధం అసలు నువ్వు బతుకుతా పది మందికి కూడా తెలియకుడా ఉంటారు అక్కడ అదే పల్లెటూర్లో అయితే తంతమంది వెలకరిస్తారు కదా మవల్ ఉరువనకు స సపోజ్ అందరు అగుతారు అంటే చూసి అట్లీస్ట్ తెలిసిన వాళ్ళు ఉంటారు కదా కొంచెం గుర్తుపట్టనంలో ఆల్మోస్ట్ అడుగుతుంది ధర్మ అ బాగుండవు అది
ఉ
అదే మా ఊర్ళ పోతే ఎవరు అడుగుతారు మహా అంట మా పెద్దమ్మ మహా అంట మా పెద్దమ్మలు ఒక ఇద్దరు అడుగుతారు
మహితాకి ఫోన్ ఎట్లాంట మహితా ఫోన్ ఎట్లాంట మహితా ద ట్ లో అది పెట్టారు అనుకుంద తాల
మాహతే అర్ధా వాలా మాహత
మహిదా దాంలో అకౌంట్ నంబర్ పెట్టదానికి
బా ఎట్లాంటా మరి
ఏ వన్ వీక్
సరే ఆమి పడితే ఓకేలేదు అదేం ప ద విషం కాదు పోతే పో అంటే తీసుకోని లేకపోయాను
అబ పగవ నంబర్ ఉందా లేదా అని అంటే మనం అ
ఎంత సమ టైమాక వందలో
దదకి ఉందా లేదా
వేస్ట్నినే దీంతో రెంండైనే వేస్ట్
అంతేగానిలే ఆ ప్రతి ఒక్కరికి ఒకటన్నా వేస్ట్ అవుతుంది
ఆ అది సహజం అయితే అనుకుంటును అ ఖచ్చితంగా అయితే అనుకుంటాను ఖతంగా అయితేాయి ఖచ్చతంగా
ఆ
చబ్లే
లే ఇది స్కూటీ మంత కూర్చోనన్నా వర ఈడ గెదుకుర
ఉ కూుచ ఇ ఎందుకు వీట
ఆ
చూ సర బాగుండదు ఏదో ఒక టై లో మనకి ఎఫెక్ట్ పడుతుది
అ అ అమ్మా ఉఓండవకు కూడా నకు కొంచెం జగ్రత్త ఉంట
టాబ్లెట్ వేసుకున్నావా
లేదిక వస్తతే పడుకున్నప్పుడు టంలాది ఇస్తావా పెరుగు కొన్ని మజ్జకి చేసుకొని తాగుతాం పిచ్చావా అదే చవయిచ్చన్నది
ఇసా అట్ల నీ బాటిల్ తెద్దునా
చెక్కో కావాలేమో నా దగ్గర రందుకద
ఒకటి ఉండి అసలు మేము వాడ మేము ఒకటే వాడేది స్టీల్ ఒకటి ఉంటది మా ద్ర అది వాడా అంతే వే టైం వాడడం ప్లాస్టిక్స్ అసలు వాడ చెప్పంటా
ఆహా అదే స్టీల్ దింది కాబట్టి ప్లాస్టిక్ జోళకి పోరు
అది ఎవర అంత మాములీంద అది
టైమ్ అయింది పసుకో కట్ేసి
సరే
మీతే
దర్శనం
అ